హలో
వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి
ఆహ్ ఏం చేయలేదండి బాగున్నారాండి
బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా
ఆహ్ తిన్నాం మీరు
ఇప్పుడే తిన్నామండి
మ్ ఏం చేస్తున్నావ్
ఏం లేదండి ఇప్పుడే తిని వాకింగ్ చేస్తున్నానండి మీరేం చేస్తున్నారండి
ఏం చేయలేదు ఇప్పుడే నేను తిని అలా ఫ్రీగా కూర్చునున్న
అవునా ఏం తిన్నారండి
పప్పు అన్నం
ఆహ్
ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు
ఏం లేదండి ఊరికనే ఖాళీగానే ఉన్నాం
అవునా
ఫెస్టివల్కి ఏం చెయ్లేదా
లేదు తోట్లో పంటపెట్టినాము ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు అది కంప్లీటైనాక మొదలే పెట్టాల
అవునా ఏం పంట పెట్టారండి
శన్గకాయ వేసినాం కదా
అవును కదా అంటే శెనకాయ రెండు రకాలు ఉంటాయి కదా ఏ తినేదా లేదంటే వేరేదా అండి
తినేవి తినాలి కదా అవివో ట్యాగులు అంటారంట అవి వేసినాము అవి మూడు నెలల పంట ఉంటుందా అవి ఇంకా పీకినాము అవి మిషన్ కి వేయగల అది అయిపోయినాక ఆ పని చేన్ లో పనింతా ఫెస్టివల్ పని మొదలు పెట్టాల అని ఉన్నాం
అవునా
ఉమ్
ఉమ్ మేము ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నామండి ఫెస్టివల్ కదా మాకు అట్లా పంటలు ఏమి లేవు కదా
ఉమ్ అవునులే
ఆ
ఉమ్
ఇల్లు క్లీన్ చేస్తున్నామ అండి
ఉమ్ ఈ పంట ఆయీ ఇప్పుడే నెక్స్ట్ పంట ఏం పెట్టాలని వాళ్లోచిస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అదే డిస్కషన్ చేస్తూ నారు
ఏం అని పంట బాగా పడిందా పంటలో లాభం ఏమన్నా వచ్చిందా
అది ఇంకా తెలియదు అది ఆమెషినక నాక తెలుస్తుంది ఎంత లాభం వచ్చింది అనేది
ఆహో ఇంకా అమ్మలేదా
అలానే ఖాళీగా పెట్టడానికి అవ్వదు కదా ఈ పంట కంప్లీట్ అయింది తర్వాత నెక్స్ట్ ఏమైనా వేయాలి కదా మరి
అవునులే అండి బోర్ వేసింటారు కదా వేస్ట్ అవ్వకోకుండా
ఉమ్
అట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటే సాయిల్ అట్లనే బావుటుంది కదా ఆ
కొంచెం ఒక ఒక ఒక నెల లేదా రెండు నెలలు అలా గ్యాప్ ఇచ్చి పండు పెట్టాల వెంటనే పెట్టినా కూడా ఆ ఏమి ఉండదు భూమిలో వెంట వెెంటనే పెడితే ఉమ్ ఒక ఒక నెల రెండు నెలలు అలా గ్యాప్ ఇచ్చేస్తే కొంచము బాగుంటుంది నీలా మరి అంత సైద్యం చేపించి మరి నెక్స్ట్ ఏది పెట్టాలనుకుంటే అది పెట్టేకే రెడీగా ఉంటుంది
శెనకాయ ఒకటైనా ఇంకా ఏమనా పండిస్తారా అండి
ఆ టమోటా బెండకాయలు అవి కూడా వేస్తా ఉంటాము
అవునా వాటికి ఎన్ని రోజులు పడుతుందండి
టమోటాకి అయితే మూడు నెలల్లో అట్లా టైం తీసుకుంటుది బెండకాయ కూడా అంటే ఒక యాభై రోజులు అట్లా టైం తీసుకుంటుది టమోటా అయితే ఆ మూడ రోజు కి ఒకసారి నాలుగు రోజులకిసారి పీకాల్సి వస్తది
అవును అండి పని ఎక్కువ ఉంటది కదా అంటే రోజు రోజుకి మాగిపోతే ఉంటాయి మళ్ళీ వాటిని పీక్కకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రోజుకి ఇంకా మాగిపోతే మళ్ళీ పీకాలి కదా
ఆ అవును
ఈ వాతేయ్ శెనకాయ అయితే అంతా ఒకేసారి అయితుంది కాబట్టి పంట ఒకేసారి వి ఎస్తారు అది పని ఎక్కువ ఉంటుంది టమోటా బెండకాయలు అవి
ఆ అవును అది డే బై డే పని ఉంటది బెండకాయ అట్లయితే ఆ
పని ఎక్కువ కదా ఫార్మింగ్ అంటేనే అండీ
ఉమ్ అవును చానా పని ఉంటాది అదిగాకా ఎం డలో కష్టపడలా
ఉన్నాయండి ఇంకా కష్టపడి తనక్లాడుతుంటారు పాపం అందరు
ఈ టైం లో ఏ పంట వెట్టాలన్నా గూడా భయపడతారు రైతులు ఎందుకంటే ఈ ఎండకి ఏమి బ్రతకవు అంటారు చెట్లు గాని ఏమైనా చెనాక్కాయ్ వేశినా కూడా మ్మహు
ఆ
అందుకు భయపడతారు అందుకే ఈ ఎండలు ఆ మే వరకు అలా చూసుకొని కొంచెం ఎండలు తగ్గుతాయి కదా జూన్ ఒచ్చేసరిక్
తగ్గుతాయ్ తగ్గుతాయ్ త్రీ మంత్స్ అయిపోతెనే తగ్గుతాయ్
మే ఎండింగ్ లో గాని జూన్ స్టార్టింగ్ లో గాని అట్ల పెట్టడానికి ప్రయత్నిస్తారు
అవునవును లేదంటే పంట ఒచ్చేది కష్టమే మనం పోయి పని చేసేది కూడా కష్ షమే ఇంత ఎండ కి ఆ ఇద్దరికీ ఇబ్బందే అదెదొ కొన్ని రోజులు ఆగి జేస్తే ఏ రిస్క్ ఉండదు
అందుకె ఈ ఎండాకాలము కొంచము రైతులు భయపడి ఏం పంట పెట్టడానికి ముందడుగు వేయరు కొంచెం ఆలోచించి కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటారు ఇంట్లోనే
అవునవును
ఉమ్ మెమ్
అంత లోపల ఇదంతా క్లియర్ అయిపోతయ్ లేండి అండి మేబీ శెనకాయలు అమ్మేసి కొంచెం ఫ్రీ అయితే నెక్స్ట్ దానికి ఈజీగుంటుంది ఆలోచించడానికి
అవునవును
ప్రాఫిట్ లాస్ చూసుకొని ఐడియా వస్తాది ఏం జేద్దాం ఎట్లా పెడదాం మని ఆ
లాస్ వస్తాది కూడా ఇంకా ఫార్మింగ్ ఆ ఒకసారి దాంట్లోకి ఎన్ ట్రైనాక మనము ఏదో ఒక పంట పెట్టడానికి రెడీగా ఉండలా అట్లనే ఖాళీగా పెట్టలేం కదా
ఒకసారి లాస్ వస్తాది ఒకసారి ప్రాఫిట్ వస్తాది లాస్ ఒచ్చిందని అట్లనే ఉను ఉండేకి లేదు ప్రాఫిట్ వచ్చింది అట్లనే ఉండేకి లేదు ఏదొచ్చినా ఏదో ఒటి పెడుతూనే ఉండాలి
ఉండాల ఒకసారి మన అదృష్టం బాగుండి ఒక్ క్సారి బాగా రావచ్చు మన అదృష్ట్యం లేనప్పుడు ఒకసారి రాకపోవచ్చు అస్సలాకి ఏమి
అవునా అదంతా ఫార్మింగ్ అంటెనే అదృష్టం మీద డిపెండ్ అయి ఉన్ టది
అవును మీక్ మీకేం లేదా ఫార్మింగు
మాకేం లేదండి మా తాత వాళ్ళకుంది మా అమ్మ ఫార్మింగ్ల అట్లాంటి దాంట్లకి పని చేసేకి పోతది
అవునా ఏమేం పనులకి వెళ్తాది
నార్మల్ గా చిక్కుడుగాయలు చిక్కుడుగాయలు అంటరు కదా చిక్కుడుగాయలు పీకేకి టమాటోకాయల్ పీకేకి పచ్చిమిరపకాయల్ పీకేకి ఇంకా అవి కాకపోతే కలింగరకాయలు దోసకాయలు ఇవి ఉంటాయి కదా
ఉమ్
అవి పీకేకి పొద్ది ఇప్పుడు సమ్మర్ గదా వాటి డిమాండ్ ఎక్కువ
అవున్ లే ఇప్పుడు సమ్మర్ లో ఎందుకంటే క్ ఎక్కువ లిక్విడ్స్ టైప్స్ తీసుకుంటార అలానే ఇం ఆ కూల్ కూల్ కావాలి కాబట్టి అవి ఎక్కువ ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఇష్టపడతారు
అవును ఇప్పుడు డిమాండ్ అంతా
ఈ సమ్మర్ సీజన్ వస్తేనే ఫ్రూట్స్ కి కొంచెం డిమాండ్ అందులోను అ దోసకాయకి కలింగరకాయ
ఇంకా ఎక్కువ ఎందుకంటే వాటర్ కదా ఇవి
ఉమ్ అవును మ్
బట్టర్ మిల్క్ కి ఈ ఫ్రూట్స్కి జ్యూసెస్కి డిమాండ్ ఎక్కువ ఇప్పుడు
ఈ ఈ సమ్మర్ సీజన్ లో ఇది వాటర్ మిలన్ పెట్టిన వాళ్ళకి మంచి లాభం పొందుతారు రైతులు
అవునండి అంటే అది కూడా ఇంత ఎండకి కొంచెం కాయలు వైరస్ వచ్చేసినాయిండి నేను నిన్న పోయింటి చూసినాను
అ
అంటే ఇంత ఎక్కువగా స ఆ ఎండలు ఉన్నాయి కదా అవి కూడా ఎంతవరకు కం దట్టుకుంటాయి చెప్పండి పాపము అంత ఎండపొడు లాగ వచ్చేసినాయి కలర్ అంతా
సీజన్ ని బట్టి ఉంటుంది కొన్ని ఒక డేస్ ముందు కొన్ని డేస్ ముందు పెట్టినా కూడా ఆ పంట కొంతమందికి ఏం ఎఫెక్ట్ కాకుండా మ మంచిగా పంటని చేతికి తీసుకుంటారు
అదే అదే కొంత నష్టం ఉంటుంది కొంత లాభం ఒకవేళ ఇప్పుడు అంటే ఫస్ట్ వస్తే కటింగ్ చేసింటారు కదా అవి బాగున్నిడింటాయి అంటే అప్పుడు అంత ఎండు నిండది అప్పుడు ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చినే కాయలు ఉంటాయి కదా ఇప్పుడు చాలా ఎక్కువ ఎండు ఉన్నాయి కదా అంతా కలర్ వచ్చేసినాయి అనమాట
ఉమ్ అవునవును ఫస్ట్ ఫస్ట్ లో తీసింటార ఆ కాయలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ తినడానికి కూడా అవును
క్వాలిటీ కూడా బాగుంటది సైజు పెద్దగా ఉంటుంది ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కలర్ వచ్చింటాయి టేస్ట్ తక్కువ ఉంటాయి
ఉమ్ అవును
కువ
అవును
హు అన్న స్వీట్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు
ఇప్పుడు కూడా టమోటా పెట్టిన వాళ్ళకి ఏం లాభం లేదు టమోటోలేం రేటు పోవట్లేదు ప్యాకెట్ అయినా కూడా ఫార్టీ రూ పీస్ అలా పోతున్నాయి వాళ్ళు కూడా బాగా నష్టపోతున్నారు ఇప్పుడు టమోటా పెట్టిన వాళ్ళు కూడా
అవునవును ఈ రోజు మా ఇంటి దగ్గరకి అమ్మడానికి వచ్చింద్రూ పాపము మూటలు మూటలు వేసుకొని వచ్చిండీ చాలా మంది అండి పాపం అమ్మడానికి ఇంకేం చేస్తారు వాళ్ళు పారేసుకోలేరు కాబట్టి ఇంతకు కొంతకి ఇచ్చిపోతున్నారు కేజీ టెన్ రూపీస్కి అమ్ముతున్నారు
ఉమ్ రైతులు ఇంకా ప పంట పాటినక తోటలో పంటని తోటలో పంటని అట్లే పే ట్టుకొని ఉండడానికి కాదు కదా వాళ్ళు పిల్చి ఎంతకో అంతకైనా అమ్మలా అందుకోసం అని చెప్పి కూర్లు వేస్ట్ అయినా సరే అని చెప్పి పీకుకొని వచ్చి పది రూపాయలకైనా అమ్ముతా ఉంటారు
వీళ్ళే పది రూపాయలు అమ్ముతున్నారంటే కొని తెచ్చిన వాళ్ళు ఇంకా రైతులు మార్కెట్ లో ఇంకా ఒక ఐదు రూపాయికో ఎంత అమ్మింటరూ పాపం
ఉ వాళ్ళు ప్యాకెట్ నలభై రూపాల్కే అమ్ముతున్నరూ
ఆ ఒక్క ప్యాకెట్లో ఎన్ని కేజీలొస్తయండి
ఒ పది కేజీలలా వేస్తారు ఒక్క ప్యాకెట్కి
ప్యాకెట్కి పది కేజీలు ప్యాకెట్ ఎన్ని రూపాయలు
నలభై రూపాయల్ యాబైరూపాయలు
ఇ వీరికి నలభై రూపాయలు లాభం ఒక ప్యాకెట్ మీద
అవును వాళ్ళు నలపైరూపైలు నష్టపోతన్నారు రైతుల్కి ఎప్పుడు ఒక రూపాయి నష్టమే ఉంటది గాని లాభం ఎప్పుడు
కానీ రైతుల్ని ఎవరు గుర్తించరండి
అవును వాళ్ళ కష్టము చాలా ఉంటది చనీ వాళ్ళని గుర్తించ
అదే గుర్తించే వాళ్ళు ఉండరూ అందరు సాఫ్ట్వేర్లు పోలీసులు డాక్టర్లు వీళ్ళనే గుర్తిస్తారు కానీ రైతుల్నెవరు గుర్తించరు
అవునవును
మ్ రైతుకు వాల్యూ కూడా ఉండదు కానీ రైతు లేకపోతే మనం లేమ్
మ్మ్ పల్లెటూల్లొ ఉన్నోళ్ళు ఇంకా రైతు పని చేస్కోనీ బ్ర తుక్కోడం వాళ్ళకదే కాబట్టి వాళ్ళెక్కువ దాన్ని వదులుకొని రాలేక అక్కడే ఉండిపోతున్నారు
అవునవునండి
హు భూములు ఉన్నోళ్ళు ఎక్కువుంటారు కదా వాళ్ళని భూముల్నోదిలి పెట్టి వీళ్ళనొదిలిపెట్టి రాలేక ఏదో ఒకటి చేస్కోవాలే కదా మన సొంతంగా మన ఇవే అని చెప్పి ఇంగా ఫార్మింగేక్కువ చేస్తూంటారు
అవునవును
హ్మ్ ఏదో ఏదోక పంట వేస్తూ ఖాళీ ఉండలేక
ప్పదండి రైతు లేకుంటే మనం లేము కానీ రైతుకి వాల్యూ లేదు ఏదో ఒకటి చేస్కుంటూనే ఉండాల నష్టమోచ్చినా కష్టం వచ్చి సుఖమోచ్చినా భరించ్కుడాలంతే
అవును ఈ రోజు మనం కడుపు నిండా తింటున్నాం అంటే వాళ్ళ కష్టపడి పండించడం వల్లే మనం తింటున్నాం
ఆ అవునండి ఈసారి మీరు నెక్స్ట్ పంటేష్నప్పుడూ చె చెప్పండి ఒక్కసారి వస్తాను చూద్దాం
ఓకే చెప్తాల్నే నెక్స్ట్ నెక్స్ట్ పంట ఏం ఎస్తారో త్తరు కూడా
ఆ ఓకే అండి